హలో
హలో గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్
మ్మ్ ఎలా ఉన్నారు
బాగున్నాము మీరు బాగున్నారా
అవునండి బాగానే ఉన్నాను ఇంకా ఏం సంగతి నువ్వు ఎలా ఉన్నావు
చెప్పాలి మీరే
మ్మ్ చెప్పాలి అంటే చెప్పండి ఇంకా మీరు ఏం చేస్తున్నారు మా వెకేషన్స్ అయితే ఆహా ఎక్కడికి వెళ్ళలేదమ్మా ప్రతి సారి వెళ్తాం మేం కాని ఈసారి వెళ్ళలేదు
ఎందుకు వెదర్ ఎండాని వల్ల
ఎండ వల్ల ఇంకా వెళ్ళలేదు ఇంకా పాపకి బాబుకి క్లాసెస్ ఉండేవి స్టడీ ఉండె ఇంకా మా పాప ఎంసెట్ రాసింది నీట్ రాసింది దాని కోసం మధ్యలో ఎగ్జామ్స్ ఉండే ఇంకా నీట్ ఎగ్జామ్ మధ్యలో క్యాన్సల్ అయిపోయింది లీక్
అవునువును నీట్ కూడా క్యాన్సల్ అయిపోయింది
ఆ అంటే ఒకే అందరికి ఒక్కటే ఉంటది కదా
ఆహా
నీట్ అంటే సేమ్ ఉంటది మొత్తం నేషనల్ లెవెల్ లో ఉంటంది అది ఎగ్జామ్
అవును
అయితే దాని వల్ల ఆమె మళ్ళీ చదవడం రాయడం అదే అదే జరిగింది మొన్నటి వరకు అందుకనే వెళ్ళాలేదు మామూలుగా ఒక మ్యారేజ్ ఉండే మా చుట్టాల వాళ్ళయితే అయితే హైదరాబాద్ కి అలా పెళ్ళకి వెళ్ళి వచ్చామన అన్నట్టు ఎటు బయట తిరిగే చాన్స్ ఏ లేకుండే
హైదరాబాద్ కి యేళ్ళాచ్చారు
ఆ పెండ్లీకి వెళ్ళాము మళ్ళీ వచ్చేసాము
ఉహు ఫుల్ ఎంజాయ్ చేశారు పెళ్లిలో
అవునండి ఇంకా మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం లేదండి ఎక్కడికి వెళ్ళలేదు పెళ్ళ అంటే పెళ్లి అటెండ్ చేసి వచ్చాం అంతే అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలే ఆ మా అమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళాము ఇంకా
ఇంకా హాలిడేస్ అంటే అంతే కదా
అవును మెయిన్ అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి
అంతే కదా మరి ఇంకెక్కడికి వెళ్తారు పిల్లలు అదే చుట్ట
అట్లా ఏదైనా చూడడానికి అందంగా వాటర్ ఫాల్స్ ఇట్లా ఉంటాయి కదా
ఎక్కడ అవునండి ఉన్నాయి ఇంకా బాగా లొకేషన్స్ క ఏముంది ఇప్పుడైతే చాలా ఎక్కువ అయింది ఇంకా ముందన్నా కానీ ఎవరిక ఏం తెలియదు ఇప్పుడు తిరగడం తినడం మామూలు అన్ని బయటనే ఎక్కువ ఏదైనా వెకేషన్స్ అంటే హాలిడేస్ వచ్చాయంటే సరే ఏదైనా ఫంక్షన్స్ అయ్యాయి అంటే సరే అరే ఏదన్నా దగ్గర ఏదైనా లొకేషన్ బాగుంటే పదండి పిక్నిక్ వెళ్దాం ఆ హోటల్ క వెళ్దాం ఇది తినడానికి వెళ్దాం ఇవే ఎక్కువ అయినాయి ఇంకా ఇప్పుడు హలో హలో
వినపడట్లేదమ్మా ఆ వినబడుతుందా హలో ఆ ఇప్పుడు ఇంత ఇంతకు ముందు వినలేదమ్మా నాకేం సౌండే రాలేదు ఉం మీర ఎక్కడికి వెళ్ళారమ్మా మీ పిల్లలు చిన్నగా ఉన్నారేమో కదా ఇప్పుడు ఈ వెకేషన్స్ ఎలా జరుపుకున్నారు మీరు
నేను ఒక టూ టైమ్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని ఓపెన్ అయింది కొత్తగా పిల్లలకి అక్కడ తీసుకెళ్లి ఆడిపిచ్చాము వన్ పర్సన్ వన్ ఫిఫ్టీ ఇట్లా తీసుకున్నారు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆ పర్ మెంబర్ కి ఫిఫ్టీ మా బాబు పాపకి త్రీ హండ్రెడ్
ఆహా పెద్దవాళ్ళది కూడా ఉంది అక్కడ
ఆ పెద్దవాళ్ళు కూడా అంటే బాయ్స్ గర్ల్స్ అయితే ఎక్కువ శాతం రాలే
ఆహాహా అచ్చా మామూలుగా మెన్స్ కే ఎక్కువ ఉండే అంతే అవునా ఇది ఎక్కడ మీ లొకేషన్ కి దగ్గర ఉందా మీ దూరం ఉందా
మా దగ్గరలోని మాకు ఒక టూ త్రీ కేజీస్ దూరంలో అంతే
అవున అండి అచా టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు మద
సారు సిమ్
ఎంజాయ్ చేసారు అంతే కదా మరి సమ్మర్ అంటే పిల్లలకి ఎక్కడకన్నా వెళ్తే లేకపోతే తీసుకపోతే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటది వాళ్ళకి ఇంకా హాలిడేస్ సమ్మర్ కదా అని వాళ్ళు కూడా ఇదయితారు
ఇగ వాళ్ళింటి వెళ్లొచ్చాం
అవునా ఆహ్
త్రీ డేస్ ఏమో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి మా పెద్దమ్మా కొడుకు వాళ్ళింటికి
అచ్చచ్చా అక్కడ ఉన్నారా మీరు హ్మ్
అక్కడ అన్నయ వచ్చి ఎగ్జిబిషన్ కి అటు తీసుకెళ్లారు
అవునా ఊహూ హూ
వచ్చే యాల్ది
అచ్చా ఊహూ అంటే అలా ఎంజాయ్ చేసార అన్నమాట ఇంకెక్కడికి వెళ్ళలేదు ఓకేనండి ఇంకా మీ ఫంక్షన్ లో మీ అ ఫ్యామిలీలో ఏదైనా మ్యారేజ్
ఆ ఇప్పుడైతే మా అత్త ఇప్పుడై రేయ్ మా బ్రోది మ్యారేజ్ నడుస్తుంది సండే రోజు రిసెప్షన్ ఉంది అది రెడీ అవుతున్నాం సండే కోసం
ఓహొ సండే మన్నెయి ఎలా చేస్తారండి మరి పెళ్ళిళ్ళలో ఎలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడైతే కొత్త కొత్తగా వింటున్నాం అన్ని అన్ని కొత్త కొత్త
చాలా ఎంజాయ్గా అందరు కలుస్తరు కదా వస్తారు అందరు
అవునండి ఆహా అంటే ఇప్పుడు పెళ్ళి అం అంటే బాగా షాపింగ్స్ అని అవ్వని ఇప్పుడు ఇంకా టి ఎక్కువ అవి
తెలీదు
అదే కదా ఎలా అ అంటే చాలాగా అన్ని రీసెంట్ గా నడుస్తున్నాయి కొత్త కొత్తగా అన్ని చేసుకు
అవును ట్రెండే చాలా ట్రెండ్ నడుస్తుంది
అవును అదే
హ్మ్
ఫంక్షన్స్ అని పార్ట్
ఇప్పుడు మా అత్తమ్మ కొడుకుది కూడా ఉంది నవంబర్ లో ఇంకా త్రీ మంత్స్ ఉంది
అవునండి వచ్చే పెళ్లికి
తినం
ఒహో ఎక్క వెళ్ళ వెళ్ళగా అది ఇది అనేసి తీసుకు ఉంటే అప్పటి వరకు మీకు షాపింగ్ అయిపోద్ద న్నట్టు ఎందుక అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పార్టీస్ అంటే ఎక్కువ డేస్ ఎలా అంటే మామూలుగా వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఎంటి ఎన్ని ఫంక్షన్స్ అయినా సెట్ చేసుకోవచ్చు అందులో సంగీత్ అని మెహంది అని హల్దీ యని ఇంకా ఏదో మధ్యలో ఇంకా బ్రైడ్ గ్రూమ్ అని ఏమో ఏమో చేస్తున్నారు కా
ఇప్పుడైతే మా అత్తమ్మ కొడుకుది ఫైవ్ డేస్ ముందే ఉంటదంట సంగీత్ ఒక రోజు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు
అలా పెడితే చాలా ఎంజాయ్గా అన్
అది ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే ఎంజాయ్మెంట్ ఉంటాదంట అదే ప్రిపేర్ అవుతున్నాం ఏం చేయాలి ఎలా చేయాలి
అచ్చచ్చా అహ అందరు కలిసి మా అవును
మ్యారేజ్ అంటే ఓ త్రీ డేస్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అలా కాకుండా ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే సంగీత్ అట్లా మదంట్లో డోలాకు ఉంటది అది ఇట్ల ఎంజాయ్మెంట్ టో ఉంచుదామని చూస్తున్నాం
అవును అలా ఉంటేనే బాగుంటది అవును మంచిగా అందరు ప్రీ ఈ రొయ్య అలా చేస్తే బాగుంటది ఒకరినొకరు అనకుండా మ్ ఇంకా అమ్మ అలా అంటే అలా ప్రిపేర్ చేస్తున్నారు అన్నట్టు
అదే
అంటే ఇంక మామూలుగా మ్యారేజ్ అంటే ఒక మాస్కం మీకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కు ఎంజాయ్మెంట్ ఉంటది అన్నట్టు
ఇప్పుడ్ డెకరేషన్ అని ఇదని ఇదాని షాపింగ్స్ అని
షాపింగ్లని ఇంకా దగ్గరకి వస్తా ఉంటే ఇంకా అది ఒక ఇది ఉంటది అరే ఇది తీసుకోలేదు అది తీసుకో
ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే టైలర్ దగ్గరికి రావడం పోవడం
మ్ ఇంక మ్యాచింగ్స్ లనేది అవి ఇవి ఆడవాళ్ళకి ఎక్కు ఇంకా ఆడవాళ్ళని మగవాళ్ళని ఏం లేదు లే చాలా అందరు అదే తీసుకుంటున్నారు ఇంకా అబ్బాయిలు కూడా కొత్త కొత్త ఫ్యాషన్ వాళ్లే ఇంకా ఆ
ప్రైజెస్ కూడా వాళ్ళే ఎక్కువ ఉంటాయి
అవును అంతే కదా
ఏర్పడరు కని
మ్ ఇంక ఎప్పుడు వల ఫ్యాషన్ బాగానే అయింది కదా బూట్లని సూట్లని ఆ కాద్ ఆలు లోబడి యారలు బోట్ బూటు సూట్లు అన్ని
అదే
హమ్ సర్లే అమ్మ మరి నీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది చాల బాగా మాట్లాడారు
ఇంకా కాలేదు
ఓకే బాయ్